సే అండి బాగున్నారా
మ్ బాగున్నాం మీర్
ఆ బాగున్నామండి తిన్నారా అండి
ఆ తిన్నామండి మీరు తిన్నరా
ఆ తిన్నామండి ఏం చేస్తున్నారు
ఏముందండి ప్రజెంటైతే ఖాళీ అండి
మ్ హు వ్యవసాయం ఉందా అండి మీకు
ఆ ఉందండి
వెళ్తారా
ఆ వెళ్తాము
మ్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏం పెట్టారు పొలంలో
ఆ మొన్ననే టమాటాలేసామండి టమాటా చెట్లు పెట్టాము
మ్ హు
పుచ్చా చెట్లు కూడా పెట్టామండి
మ్ వాటర్కి ఇబ్బంది ఎం లేదా అండి మరి
ఏ లేదండి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఎండాకాలం కదండి చెప్పలేము కొంచెం లాంగ్ లెంత్ లో ఉంటది బ బయి అర్ కేళ్ళలి
ఆవునా ఎలా ఉందండి పొలం పెడితే బాగుంటుందా జాబ్ చేస్తే బాగుంటుందా
దేంది దానికే ఉంటదండి మీరు మరీ చెప్తారు
అంటే నార్మల్ గా చాలా మంది జాబ్ కి ప్రిపరెన్స్ ఇస్తున్నారు కదా మీక్ కేలా ఉంటది మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అడుగుతున్నా
మా ఎక్స్పీరియన్స్ ఏమున్నాదండి పొలం పొలమే జాబ్ జాబెనండి ఏదన్నా అయినా మేము జాబ్ చే కే అంత సదువలే
చదువుదేవుందండి సంపాదనేదే కదా ఇయ్యాల రేపు చదువుతో అన్ని ముడిపెట్టలేం కదా
దెబ్బ
ఇప్పుడున్న జనరేషన్ ల చదువుతొనే అని ఏం లేదు కదా అండి హలో
హలో మీరేం చేస్తారు
నేను ఏం లేదండి ఖాళీయె మాకు వ్యవసాయం ఉంది కాకపోతే మేం సిటీలో ఉంటాం కొంచెం వ్యవసాయం కైతే వెళ్ళాము కాకపోతే తెలుసు
ఆహ హ మ్ ఎక్కడా అండి మరి మీది
మాది సిటీ నె అండి
అవునా సిటీ అంటే ఎక్కడుంటారు వరంగల్ హ హైదరాబాద్ హ
హైదరాబాద్ అండి
హైదరాబాదా ఓకే ఒకే ఏమనా మీరేమన్న జాబ్ చేస్తారా
జాబ్ ఏం లేదండి ఇంట్లోనే ఉంటాను కాళియే ఉమ్ మ్యారిడ్ అండి
మ్యారీడా మీ వారు ఏం చేస్తారండి
ఆయన జాబ్ చేస్తారండి ఆయన ఇగ ఓన్ వర్కే చేస్తాడు
ఉ హు హు హోమ్ వర్క్ అంటే ఏం చేస్తారండి బిజినెసా ఆ లేదం ఆ చేసుకున్నామండి
మ్ ఏం ఏం స్పెషల్ చేశారు పండక్కి
పండక్కి రెడ్ క్లియర్గా చేసేధ అండి మీరు తెలంగాణ కాబట్టి మీక్కుడా తెలిసే ఉంటది ఏం చేసుకుంటార అని
అంటే మీరు ఇంకేమైనా స్పెషల్స్ చేసుకున్నారేమో అని
లేదు లేదండి మాకు స్పెషల్ ఏం ఉండదండి
అ అంతేనా
మ్
ఊహు వెళ్ళారా షాపింగ్కి మరి
దేనికి షాపింగ్ దేనికి అండి మీరు మరి చెప్తరు
పడగంటే షాపింగ్ చేస్తారు కదా
లేదండి మేము అంతా ప్రిపారెన్స్ ఇవ్వమండి పండక్ పండగల పిహ్ బట్టలు ఎప్పుడు కొనుక్కుంటే అప్పుడే
ఎప్పుడు కొనుక్కుంటే అప్పుడే పండగ అంటారా
అవునండి
ఊహు వెళ్ళారా మరి పొలం దగ్గరికి
లేదండి వెళ్ళాలి కొంచెం ఆయనాక కరెంట్ సప్లై వస్తది వచ్చినంక వెళ్ళాలండి
ఊహు అంటే రెగ్యులర్ కరెంట్ ఉండదా అండి మీకు
ఉంటది కాని కొంచం మార్నింగ్ టైమ్లా వాటిని ఏమంటారండి ఎవరికన్నా వంటే కా బయిలక్కడ ఏమైన్నా ప్రాబ్లమ్స్ ఉంటే చేస్తారు కదాండి
ఆవున్
ఎండాకాలం అండి ఎండలు ఎలా మండుతున్నాయి చూసారు కదా
అవునండి వాటర్ కి చాలా ఇబ్బంది అవుతది అనుకుంటా ఈ ఎండాకాలం ఇయర్ చాలా ఎండలు ఉన్నాయి కదా
ఉమ్
ఉ
అంతేనండి ప్రజెంట్ అయితే మీరు ఏద్ మేం మేము అహ లేదండి మేమయితే ప్రజెంట్ అయితే కాలీ
ఉమ్
ఇలా వరంగల్కి వెలేదంటే అందుకే ఆగిన
ఊహు వెళ్తారా అండి ఏమన్నా టూర్ టూర్స్ కి
టూర్స్ అంటే ఏటండి
ఏటన్న బయట ఆకేషన్స్ కి అట్లా ఏటనా ఆ
ఆ వెళ్తామండి
ఊహు
మిరేమన్న ఎలిల ఈ మధ్యల
ఏ లేదాండి
అవునా
మ్ ఎళ్తారా డిమార్ట్ కి షాపింగీన చేయడానికి
లేదండి
రెగ్యులర్ సామాన్లు తీసుకోవడానికిన్న డిమార్ట్కి వెళ్లరా
మేం డైలీగా నేర్చుకుంటామ అండి
డైలీ ఏ తెచ్చుకుంటారా
ఆ వీక్లీ వన్స్ ఆ మంత్లీ వన్స్ అట్లా తెచ్చుకునేది ఏమి ఉండదండి మ దగ్గర మ్ జాబ్ అంటే మనక్ చేస్తోలంటే తెచ్చుకుంటారండి ఇప్పుడు పొలం కాడికి పోయేటోల్లకు మాకేం పనులు ఉంటాయ్
మ్
ఇగ అటు బోయి ఈటు దిరిగే అంత ఉండదు గదా
ఉమ్ కూరగాయలు వండిస్తారా అండి ఓన్లీ టమాటా ఒక్కటేనా
కూరగైలు ఏం లేదండి టమాటానే కొంచెం అంటే స్పేస్ని బట్టి జేస్తామండి ఇప్పుడ్ రు టమాటాకు కుమ్మడ్దాక సీజన్ ఉండే అండి ఇప్పుడు సీజన్ దగ్గింది ఏమైతదో ఏమో తెలియదు కాకపోతే మాకైతే పంటైతే ఇప్పుడిప్పుడే ఖాత కాస్తుంది మ్ ఇప్పుడ్ హైదరాబాద్ల ఎట్లుందండి టమాటా రేటు
అదే నడుస్తుందండి పది పన్నెండు రూపాలు
ఔనా
గ్యాస్ ఇబ్బంది ఉంది కదండి ఇప్పుడు బాగా గ్యాస్ వల్ల ప్రాబ్లం అవుతుంది మ్ సిలెండర్ స్ రెండు ఉన్నా గ్యాస్ ఏసే వాళ్ళు ఏయ్యట్లేరు కదాండి
ఏస్తున్నరండీ ట్వంటీ ఫైవ్ డేస్ గ్యాబ్ అంట ఆఫ్టర్ తర్వాత బుకింగ్ క్ ప పర్మిషన్స్ ఇస్తున్నారంట అండి చూడండి మీరు గూడా అప్డేట్ లో ఉండండి
అదే చూస్తున్నం గ్యాస్ కి కొంచం ఇబ్బందె ప్రస్తుతానికైతే మాక్ అట్లాంటి ప్రాబ్లం లేదు ఫుల్ బండ ఉండడం వల్ల కొంచెం సేఫ్గనే ఉన్నాం కాకపోతే మళ్ళీ ఒకవేళ అయిపోయిన తర్వాతకు మళ్ళీ తీసుకోడం అంటే ఎట్లుంటదో చూడాలి
ఏం కాదండి మంచినే ఉంటాయి కాకపోతే కొంచెం టైం మొన్నడ్దాంక సామ్ ఏదో డిస్కర్స్ వల్ల ఆ గినై బయిట్నుండి ఒచ్చేవి ఇప్పుడంతా పర్మిషన్స్ ఇచ్చేసారు నడుస్తున్నదండి ఏం ప్రాబ్లం లేదండి ఎండాకాలం వానలు పడుతున్నాయా అండి మీరు మరీ క్వశ్చన్ లు
అంటే కొన్ని దిక్కుల వానలున్నాయండి మీద గ్గరేమన్నా పడుతున్నయి ఏమో అని అడుగుతున్నా
హె లేదండి మా సైడ్ అయితే ఏం పడట్లేదండి కొంచెం గట్టిగానే కొడుతున్నాయి ఎండలు
వత్సరం ఎండలు బాగున్నాయ్ కదండి
మ్ ఆ ఉన్నాయండి ఏమ్మో ఇప్పటి వరకైతే మ్యా జనవరిల నే బాగుండేనండి చలికాలంలోనే ఎండలుండే ఇగ ఎండకాలం ఇంకెంత్ అ మండుతయో చూడాలే మ్
వ్యగసాయం పోలం ఏం పెట్టారా అండి
వ్యవసాయం చేస్తామండి అదొకా పది గుంన్ పదిహేను గంటలో ఉంటది మనకి వర్షాకాలం ఒకటే పంట తిస్కుంటాం అండి ఇప్పుడైతే ఎయ్యలేదు ఎల అంటే మనక్ బొట్ వంట్ అంటే బోట్ తిండికైతే ఏళ్ ఎల్తదండీ అది
మ్ హు్ అంటే పొలం పెడ్తారు ఇగ పొలం అయిపోయిన తర్వాతకు టమాటా ఏసారన్నట్టు మ్ హు్ పర్లేదు ఇంకా అండి ఏం చేస్తున్నారు ఏం సంగతులు మీకోస్తాయా అండి వ్యవసాయం పనులు
ఆహా లేదండి నేను అడిగింది జెప్పవ్ గాని మీరు అడిగింది జెప్పాలా అండి
అయ్యో చెప్పండి పర్లేదు
అదేనండి మీరు ఎప్పుడైనా వరంగల్కి ఓచ్చారా అంటున్నా
ఆహా లేదండి రాలేదు
అవునా ఒక్కె ఒక్కె వ్యవసాయం నాక్ పనులోస్తాయి నేను గూడా చేస్తా అట్లా ఏం లేదు మీరు చే మీకు ఉన్నది అన్నారు గదా అంటే వరంగల్ దగ్గర్లోనే
మ్
అందుకే అడిగానండి వరంగల్ కోస్తారా లేదా అటే ఉంటారా అని
మ్ ఇక్కడే ఉంటామండి ఊర్లోనే ఉంటాము ఇగ ఏ మ్ వ్యవసాయం పనులు అంటూ రావు కాకపోతే చేస్తాం గబట్టి అప్పుడపు అప్పుడు వెళ్ళీ చూడడం దప్ప చేసే అంతైతే లేదండి ఫ్యూచర్ల చూడాలి ఊర్లో సెటిల్ గవాలి అనుకుంటున్నాం ఊర్లో సెటిల్ అయిన తర్వాతకు అప్పుడు దెగ్గరుండి చేయించుకునే అంతన్నా ఉండాలి గదండి చేసే అంత లేకపోయినా
ఉమ్ ఉమ్ చెప్పండి మీకేమనా సలహాలు సూచనలు కావాలన్నా గూడా ఇస్తామండి మేమ్ ద దగ్గర దగ్గర ఒక సెవెన్ టు టెన్ ఇయర్స్ నుండి మాక్ అంత ముందు ఉండే ల్యాండు కాకపోతే మేమ్ చేయకపోయేది అ తర్వాత కమ్యూనిక వెకేషన్స్లో వచ్చేస్తూ చేస్తూ వచ్చాము ఇగ మాక్ అలవాటైపోయింది ఇంగ ఇప్పుడైతే ఇ ఒక సెవెన్ టెన్ ఇయర్స్ బట్టి ఏం ఇగ పొలం దగ్గర నే వెళ్తాం పొలానికె వస్ తం ఇంటికే వస్తామండి ఎటు వెళ్ళలేదుండదు బయటకి వెళ్ళడానికి ఛాయిసెస్ తక్కువ మాకు
ఉమ్ కానీ వ్యవసాయం జెసే దాంట్ల ఉన్నంత త ప్రశాంతత ఏ సిటీలో ఉండదండి అందుకే వ్యవసాయానికి చాలా మటికి ఇంత ఉ ఉన్నా అమౌంట్ వచ్చినా రాకపోయినా చానా మటికి ప్రిఫరెన్స్ దానికే ఇస్తరు గదా
మీరంట్రంన్డి అది హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి అట్లే అంటారు మేమ్ పల్లెటూర్ళ్లలో ఉండేటోల్లం కాబట్టి మా సైడ్ నుండి ఎట్లుంటదంటే నీ అమ్మా ఈ వ్యవసాయం ఏం చెత్తవ్ రా సిటీ పోయిన అయిపోగదర అనిపితది
సిటీకి పోయినా బాగుండని మీక్ అనిపిస్తది మాకు ఊర్లో ఉంటే బాగుండని మాక్ అనిపిస్తుది తది
అంతే
ఉమ్ కానీ అక్కడ ఏదైనా ఏదైనా మనక్ అవసరం ఉన్నా గని పక్కన వాళ్ళు ఏంటి ఏంటి అని అడగగలుగుతారు ఈ సిటీలో ఉంటే కనీసం మనకి ఏదైన్నా ఐనా పట్టించుకునే వాళ్ ఉండరు అయ్యా అనేటోళ్ళు ఉండారు అమ్మ అనేటోళ్ళు ఉండరు పల్లెటూర్లో కనీ సం ఏ అవసరం అచ్చినా మేం ఉన్నాం అని ఒకరు ముందుకోస్తారు గనీ ఈ సిటీలో మాత్రం ఎవ్వరు మనల్ని చూసే వాళ్ళు ఉండరు మాట్లాడే వాళ్ళు ఉండరు
ఉమ్ చూడండి మీరు ఎట్లుందో మీ కమ్యూనికేషన్స్ ఎట్లున్నాయో నలుగురితో నవ్వుతూ మాట్లాడితే నవ్వుతూనే ఉంటారండి ఎవరికి కోపం తెప్పించుకుం టే వాళ్ళతో పాటు మనం గూడా ఇబ్బంది పడాల్సోస్తది మీకు ఓనహౌజ అండి అపార్ట్మెంట్ లో
రెంటేనండి రెంటే ఇగ అపార్ట్మెంట్స్ అం టే ఎవర్ది వాళ్ళు ఉరుకుల పరుగుల జీవితం ఎవరి జీవితం వాళ్ళు బిజీ బిజీ ఉంటారు గదా ఒకరితోన్ మాట్లాడే అంత సిచ్యువేషన్స్ ఉండయి కదండి
అదే
సిటీలో కొంచం ఎంతైనా పల్లెటూరులో ఉన్న వాతావరణానికి సిటీ వాతావరణానికి చాలా తేడా ఉంటది గదండి
రండి మరి ఎప్పుడనా వీళ్లున్నప్పుడు
పల్లెటూరు అంటే ఇష్టం ఉంటది మీకు సిటీ అంటే ఇష్టం ఉంట్